హలో హాయ్ రా అదిే ఇప్పుడు మనం పడుగల గురించి మాట్లాడుకుందామా ఆ నీక ఏ పడుగంటే ఇష్టం రా
ఎక్కువ అంటే సంక్రాంతి ఇంకా దసరా
ఓకే దాని గురించి చెప్పవారా
ఇకా సంక్రాంతి కంటే భోగి సంక్రాంతి మేము ఇంట్లో కొంచెం మా నోములు ఉంటాయి కాబట్టి కొంచెం హడాపూడిగానే ఉంటది
ఆ
హ
అను ఎలా చేసుకుంటారా సంక్రాంతి
అంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ టెన్ డే వన్ వీక్ టెన్ డేస్ ముందే అప్పాలు చేయడం పిండి వంటలు అన్ని చేసుకుంటాం
ఆ
ఎసకినాలో గారలో హరిషాలు ఇంకా పిండి ముద్దలు అవన్నీ చేసుకుంటాం
హ
హ ఇ మగి రోజు పోగి స్నానం చేసి ముగ్గులు వయడానికి టైం అయిపోతుంది అ అవును చేస్తాం హ చేస్తాం చేస్తాం
మేం
అన్నిీ చేస్తా చకినాలు గారెలు కారపూస చేయడం
అవునా మీకు ఏంఐ ఏం అప్పలు అంటే ఇష్టం రా,
కారపూస ఇంకా గారెలు అంతే,
లడ్డూలు చెయ్యరా బొందు లడ్డు
ఆహా లేదు అది అవి దసరాకు చేస్తారు,
ఆహా మీ మమ్మీ చేస్తా
అవును హు అవును
తింటారా మీరు స్వీట్ గా
ఆ స్వీట్ ఎంత తినను గాని ఎక్కువ స్వీట్ నచ్చదు నాకు
ఆ
స్వీట్ గా ఎక్కువ నచ్చదు హాట్ గా అంటేనే ఏమైనా తింటాము ఇట్లా లైక్ స్పైసీగా కొంచెం
ఆ
హు కొంచం కారం ఉంటనే తింటాం,
అవునా
హు
ఉహు ఫస్ట్ రోజు ఏం పండగ భోగిగా సంక్రాంతి కనుమ
ఆ భోగిని ఫస్ట్ భోగి వస్తే తర్వాత సంక్రాంతి కనుమ ఏ సంక్రాంతి రోజు లేట్ వచ్చి ముగ్గులు వేయడానికే టైం అయిపోతాది
ఆ మీరు నైట్ వేసి పడుకోరా
ఏస్తం
ఆహా అవునా
పొద్దున్నే లేచి ఏసి
ఏం చేస్తా
ముగ్గులు వేస్తాను డిజైన్స్ వేస్తా చుక్కల ముగ్గులు వేస్తాను డిజైన్స్ కూడా వేస్తా
అవునా
ఇంకా రోజు మొత్తం అలానే గడిచిపోద్ది నోములు ఉన్నాయి కాబట్టి ఈ మా మమ్మీ ఇంట్లో పూజ చేసుకుంటది సంక్రాంతికి నోములు ఉంటాయి,
ఆ ఏం నోములు అన్నట్టు
అంటే అది మనం ఇష్టం ఏదైనా నోముకోవచ్చు పసుబొట్టుకు పిలవచ్చు
అవున అహ అ సంక్రాంతి రోజు ముగ్గులు వేసి ఇక గొబ్బమ్మర పెడతారా
ఆ పెట్తం కనుమా రోజు ఏం పెట్టాం గాని కనుమా రోజు పెట్టాం గాని హ సంక్రాంతికి ఇంకా భోగి పెడట్టాం
ఆహా వు
కణమ రోజు పెట్టకూడద అని అంటారు
ఎందుకు
ఇంకా నాకు దాని గురించి ఎంత తెలియదు కానీ పెట్టొద్దు కనుమ రోజు అని అంటారు
హ హా
ఉ
ఇంకా సంక్రాంతి రోజు పెడతారా కనుమ రోజు పెట్రా
ఉ అవును
ఊహూ ఆ లాస్ట్ రోజు రథం ముగ్గు వేస్తారా
ఆ రథం ముగ్గు వేస్తాం
ఆ రథం ముగ్గు వేస్తారా నువ్వే చేస్తావా మీ మమ్మీ వేస్తారా
ఇ ఇవరికమల ఇ మన్న మూడుంటే నాకు వేలనిపిస్తే నేనే ఇస్తా లేదంటే మా మమ్మీనే వేసుకుంటది
ఊహూ
ఊ
ఎన్ని తల
ఏంటక్కా
టెంపుల్స్ కేళ్తారా రా ఏమన్నా
ఆహా లేదు టెంపుల్స్ అంటే సంక్రాంతి కి ఏం వెళ్ళలం కని మి గీతా పండుగలు కి వెళ్తాం
ఆహా అవున కూకో ఆ కాకో
రోజు పూజలే అయితా ఉంటాయి
ఊ ఆ మీరు కూర్చుంట్ర పీఠల మీద
ఆ కూర్చుంటరు మమ్మీ వాళ్ళు కూర్చుంటరు లేదంటే నేను కూడా కూర్చొని అన్ని ప్రశ్ సద పులిహోర సిర లడ్డూ బూంది లడ్డూ
ఒక క మ్మ్ ఆ ఆ కు కు
ఆ ఇంకా నువ్వుల ముద్దలు రవ్వ లడ్డులు అన్ని వేస్త స మమ్మీవాళ్ళు కుడుకుతో చేసిన లడ్డు మ్మ్
ఆ అవునా ఆ
ఆ
ఆ ఇచ్చద ఆ ఇంకా ఇంకా ఏమేం చేస్తార్రా
ఇంకా అంటె ఇంకా అంతే ఇంకా నాకు తెలుసినంత వరకైతే అవి చేస్తార్
ఆహా
కుడుములు చేస్తాం చిన్నగా వినాయకుడికి అవి అంటే చాలా ఇష్టం కుడుములు
కుడుములు చేత్తరా ఆ ఆహా మ్మ్ హ్మ్ లెక్కపెట్టి పైసల్ ఇత్తరా ఇటు రా
ఉగాది అన్ని చాలానే పండగలున్నాయి ఉగాది కంటిగా ఉగాది కూడా పచ్చడి చేేసుకొని భక్షాలు చేసుకుంటాం
ఆ ఆ అ ఇంకేం చేస్తారు ఇంకా ఇ ఇంకా ఏం చేస్తారా ఇంకా ఆవగా సుకుంట అయితే బ్యా అడి ఆ అదే ఆ అప్పుడుళ ఏంగ పైసలు కట్ట ఎంతస్తారట అ పైన ఎంత చెస్తడ సర సార్ ఇంకా నే ఎట్లా వేసుకు మగలు పచ్చడి వేస్తారా
ఆ చేస్త ఉమ్మీదిస్త త కది ప
పరా ఫతయి కాది అ విదాలయచర్ కు శిల్లా చే నవభోగ జల్లాలో ఆహా సరే ఏ దనుముచ్చ గ బ మన బ సా లే ఆ సార్ ఓ బ